ఆ ఏంటి ఇవాళ ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు
ఏం మాట్లాడాలో తెలీకపోతె అర్థం కాదు నైట్ అది ఫోన్ చేసింది టెలికాలర్ పాప ఫోన్ చేసీ చాలా సేపు మాట్లాడింది అక్కడ ఆఫీస్ సులో గొడవలు అయన్ని చెప్పింది ఆ అంతా అయిపోయి న తర్వాత నన్ను ఏడిపిచ్చేతున్నారే సార్ ఏమో నన్ను కుక్క పంది నక్క అంటున్నారు అసలు సార్ లానే లేరు తెగ తిట్టేత్తున్నారు నాకేమొ కోపం వచ్చేత్తుంది నేనేమో ఎదిరిచ్చేత్తున్నాను అని గట్టా చెప్తుంది ఏంటో నువ్వు కాలేజ్ స్టూడెంట్ లా కాదు కనీసం స్కూల్ స్టూడెంట్ లా యాక్ట్ చెత్తున్నావ్ ఏంట అన్నాను ఇది అంత అయిపోయిన తర్వాత ఇంకా ఈ మ్యారేజ్ పాప ఉంది కదా మ్యారేజ్ పాప మ్యారేజ్ కి చెప్పలేదు కదా మనకి ఫోన్ చేసి ఎవరికి చెప్పలేదు కదా ఏ దాన్ని చెప్పు చెప్పు కానీ నన్ను చంపుతుంది మనం చెప్తే ఏం బాగుంటదే నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను చెప్పమనీ అందరకి కే మళ్ళీనీ ఎన్నిసార్లు చెప్తవే ఏమనుకుంటదో ఏంటో అన్నాను
ఊ
అన్నదానికి చెప్పి చెప్పమని చెప్పి అంది
ఏంటి మనందరికీ కాల్ చేసి చెప్పమనా
ఊ ఈ పాప ఉంది కదా తన్ను కెళ్ళే పాప షోరూమ్ పాపా అష్ అష్ షోరూం పాపకు ఇప్పుడు మనం కాల్ చేసి మ్యారేజ్ పాపను అందరికి ఫోన్ చేయమని చెప్పమని చెప్పమంటుంది
ఉహు
ఆయ్ తే సరే అనేసి ఏం చేసాను షోరూమ్ పాపకి ఫోన్ చేశాను నైట్ ఎంత చిరాకు వచ్చిందంటే ఫోన్ మాట్లాడతాకి నిజంగా నమ్మవే నువ్వా ఎందుకు చేసాన అనిపించింది తెలుసా అంత దరిద్రంగా మాట్లాడిందే ఫోను
యే మామూలు కాలేనా లేకపోతే ఇందులోంచి చేసావా
మామూలు కాలే చేశాను మామూలు కాలే చేస్తే ఎంత వరస్ట్ గా మాట్లాడింది నాకు చిరాకు వచ్చేసింది ఏంటో మరి నేను అలా ఫీల్ అవుతున్నానో అది అలా మాట్లాడుతుందో అర్ధం కాలేదు ఊ చెప్పు ఆ చెప్పు చెప్పా ఇ ఇలాగే ఇంకా ఆ ఎందుకు చేసావ్ ఏంటి ఇప్పుడు అ అన్నట్టు మాట్లాడింది అయితే దాన్ని చెప్పు మ్యారేజ్ కి ఎవరికి చెప్పలేదు కదా ఆ ఆం ఆ పాప ఉంది కదా జగన్నాథపురం పాపకి ఫోన్ చేసీ చెప్పమని చెప్పంట అంటే ఇప్పుడు కంగారు ఎంటి చెప్తాదిలే ఇంకా టైం ఉంది కదా
హూ నేనూ ట్రై చేశాను కదా చేసి వదిలేసాను ఇంకా
ఇంక నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఇంకా ఆ మాట అనేసరికి అది ఇప్పుడు కంగారేంటి చెప్తాదిలే ఇంక టైం ఉంది కదా అంటుంది ఇంక టైం ఎక్కడ ఉంది ఇంక ఇరవై ఎనిమిదీనే ఏమో దాన్ని పెళ్ళకూతుర్ని చేత్తరు ఈ హడావిల్లో ఉంటది ఇంకా చేసే టైం కూడా ఉండదు మర్చిపోతది ఉ
అవును
ఆయ్ చెప్పు అంటంటే ఇలా అంటుంది అది సరేలే అనే అ కంగారు అని కాదు చెప్పకపోతే కాదు చెప్పపోతే బాగోదు కదా చెప్తే పద్దతిగా ఉంటది అన్నాను అంటే నువ్ అదేలే ఇప్పుడైనా చెప్పుక మాత్రం అదేమన్నా పరుగెట్టుకుని వచ్చేద్ది అంటాంది పరిగెట్టుకుని రాని రాపోని అసలు చెప్పాలి కదా ఫస్ట్ ఏమో లాస్ట్ లో మూడు చేంజ్ అయి రావచ్చు లేదంటే మనేచ్చు దాని ఆప్షన్ అది
నేను కూడా చెప్పాను కదా మళ్ళీ ఆంటీకి ఆంటికి ఈ గొడవల్లో మళ్ళీ నేను ఏదో అ ఎలాగన్నా రావులే అని చెప్పినట్టు ఉంటది
హు
అది ఫోన్ చేసి చెప్పింది అనుకో బాగుంటది
బాగుంటది ఎందుకు ఇప్పుడు చెప్తే ఏమన్నాది ఏమన్నా పగెత్తుకొని వచ్చే దిండి అంటుంది ఇది అదే తకడం అది చెప్పాలి కదా కనీసం ఆ ఏమో అని చెప్పేసి పెట్టేను మాట్లాడలేదు అసలు ఎంత చెరాకు వచ్చేసిందో నైట్ ఫోన్ మాట్లాడాల అనిపించింది ఏంటో కాల్స్ అందుకని దాంతో మాట్లాడి దాంతో మాట్లాడి అనిపిచింది అ ఒక పర్సన్ తో అని కాదు నార్మల్ గా మాట్ మాట్లాడే మూడ్ లో ఉన్నాను నేను యాక్చువల్ గ చక్కగా ఫ్రెష్ అయి వచ్చాను ఇంకా అన్నం తినేసాను రౌండ్ల నన్ను ఎవరికో ఫోన్ చేసి మాట్లాడాల అనిపించింది ఇంకా అలాగా సరిలే ఇది అలాగ దానికి చెప్ప మంది కదా ఉండి చెప్ద్దాం పోలే చల్లలేపోయింది దీంతో కూడా సరిగా మాట్లాడడిని ఫోన్ చేస్త అదేమి యాక్ చేసింది చేస్తతే దీంతోన్నాని ఈ మధ్య దానికి బాగా ఎక్స్ట్రా లే ఆ అవును అంటందది
హు
నాబతే ఏ మాట్లాడతే పద్ధతిలో అదా ఆ చెప్పు ఏంటి అయనంత చెరార్గా మాట్లాడిందో చెరాగా వచ్చేసింది అబ్బ నాకు కాాలిపోయింది ఇంకా పిట్టేసాన్ ఫోన్ ఇంకా మెంటల్ ఎక్కేసి ఫోన్ చెస్తే అందంగా మాట్లాడదు ఏది ఏదోలా మాట్లాడుతుది
ఆ మొన్నే నిలిపేసి ఈ టాపిక్ తీసుకోవమ్మ ఫస్ట్ నేను కర్రీస్ గురించి మాట్లాడదంటే అద మళ్ళీ షోరూమ్ గురించి ముందు ఫోన్ చేసినప్పుడు ఏదో కాసేపు చెప్పింది ఆ తర్వాత మళ్ళీ ఆ బజ్లో అక్కడ బైక్ సౌండ్లు
అవును
ఇంకా అలాగా కాల కాళ్ళు కూడా కష్టపడి మాట్లానట్టు అనిపించింది దాంతో
మ మాట్లాడానా కొంచెం సేపు చెప్పిన తర్వాత అక్క ఫోన్ మాట్లాడుతుంటే సరే అలాగా ఎందుకు చే అంటే మామూలుగా మాట్లాడాలినిపించ చేసాను అన్నాను అంటే అయితే ముందు ఆ యాప్ నుంచి అస్తా అం చేయ అన్నను చేన పెట్టేసానకా అ అలా చేసింది అది ఏమైంద అనుకున్నావు మొన్న టూ కాల్స్ మాట్లాడమా ఆ టూ కాల్స్ లో ఒక కాల్ నేను సబ్మిట్ సబ్మిట్ కొట్టకుండా చేసేసాను కాల్ నీకు
ఎప్పుడు
మొన్న నైట్ టూ కాల్స్ చేసాను కదా
అవునా
ఫస్ట్ కాల్ చేస్తే కంగ కాంగర్లో సబ్మిట్ కొట్టకుండా చేసేసాను ఇంకో కాల్ చేసేసాను తర్వాకు ఓపెన్ చేసి చుస్తే ఐ బాబోయ్ సబ్మిట్ కొట్టాలి కదా అని గుర్తొచ్చింది అప్పుడు ఆ లాస్ట్ సబ్మిట్ కొట్టను ఒక కాల్ రికార్డ్ అయింది కాల్ పదల పోయింది
ఇలా కూడా ఉంటాదా లేదే అవుతది కదా నీకు అక్కడ నెంబర్స్ కంబడతాయిగా
సబ్ కాల్ చేసిన ప్రతిసారి సబ్మిట్ కొట్ కోట్టాలి కదా మనం కొడతాం కదా కాల్ ఫినిష్ అయ్యాక
ఆ నేను మొన్న మర్చిపోయాను అది నిన్న సబ్మిట్ చేశాను కానీ ఒక్క కాల్ అలాగే ఉంది నాకు
అవును సబ్మిట్ చేయ్యాలె, లాస్ట్ కాల్ సబ్మిట్ అవుద్ అంతకు ముందు చేసింది సబ్మిట్ అవ్వదు, ఆ ఇది సబ్మిటోడ్ చెయాలి గదాని అప్పుడు గుర్తొచ్చింది నాకది ఓపెన్ జేసి చూసాక అయ్యో వేస్ట్ అయిపోయింది అనుకున్నాన్
రెండు కాల్స్ లో ఒక్కాలే అయిందా ఒప్పుడు
ఆ ఒక్కాల్ సబ్మిట్ అయింది ఒక్కాల్ క్యాన్సిల్ అయిపోయింది
అంటే ఇప్పుడు నాకింకా ఎన్నున్నాయి ఇంక రెండున్నాయా
ఉ నైన్ కాల్స్ అయినయి నీకంతే ఇప్పుడు దీంతో టెన్ కాల్స్ అవుతాయి నీకిక్కడ ఎన్ని సూపిత్తుంది తెల్సా, ఎనక్కు రావడానికి లేదే కాల్ మాట్లాడుతున్నాం గదా
హ్మ్ అవు
ఉమ్ హా అలా అయ్యింది ఆ అలా జేసిందా తాడా ఎంటంటే
నిన్నె ఫోన్ చేద్దాం అనిపించింది సాయంత్రం మళ్ళీ నీకు ఎనిమిదింటికి అలాగ చేద్దాం అనిపిచ్చింది గనీ ఎందుకులే ఇంక పొద్దునుంచేయలేదు కదా
నేన్ తొమ్మిదింటికి చేద్దామనుకున్నాను తెలుసా, నేను తొమ్మిదింటికి చేద్దామనుకున్నాన్ నీకు ఎందుకులే ఈ టైమ్ లో ఎందుకులే పడుకొనుంటది, తినేసి పడుకొని ఉంటది. లేదంటె తింటావుంట ఎందుకులే ఈ టైం లో చేత్ టె మళ్ళీ ఆంటి గూడ ఎందుకంటరు మాట్లాడనివరు సర్లే అని చేయలేదు
నేనా ఎన్దిమ్టి ఎమిదిన్నరకు తింటాను కరెక్ట్గా తినేసి ఇంక తొమ్మిదింటి వరకు వాక్ చేసి తొమ్మిదిన్నరకు పడుకుంటా
ఉమ్ హు నిన్న చాలసేప్ ఫోన్ల మాట్లాడానా అంతోటి ఈ పొక్క గురించేనమ్మా ఎంత్సేపు చిరాకోచ్చేసింద్నాక అవును బుజ్జోడు అచ్చిండ ఓ ఓ పోళ్ళనే నాకిన బడ్తుంది ఓ ముద్దులేట్టేసుకుంటున్డ్రా
ఉమ్ హు, ఆ హా
నీ టామికి ఆ రే టామికడుగు టామికడుగు అంటా రీ చిన్నపిల్లల్ని ముద్దడుతారు చూడు ఎత్తుకోని ఆ అలాగెత్తుకొని ఆ బుజ్ కన్మా ఏమ్మా నీకది కావాల ఎళ్ళిపోతావ కిందకీ అంట్నా ట్టుకు చిరాకొచ్చేసింది నాకు
ఉమ్ హ్
ఆ
మాదన్న అలాగే ఎత్తుకుంటాం మేము చిన్నగా ఉంటది గదా ఇంక మా జాకీ లాగిందనుకో పట్టిచుకోం ఇంకా మా అమ్మన్ రాన్ దులోందర్ మీకేమన్నా గుర్తుందా అని అంటది.
తా మూత్లో మూతెట్టే ఓ ముద్దులు పెట్టక్ నట్టున్నా ఓ కొన్ని సౌండ్లు వోచ్చేత్తన్నాయి నాకు ఆ అదేంటం ట్యాంకెల్లిపోయి ట్యాంకిందికెళ్ళిపోతుంది అటెళ్ళిపోతుంది ఇటెళ్ళిపోతుంది అయి బాబోయ్ కుద్రంగా ఉండట్లేదు ఇంటెళ్ళిపోతుంది నన్ను కిందకి తీసుకెళ్ళవా అని అడుగుతుంది అది నన్ను ఆ అంటంది
ఉమ్ హు
ఆ దాని మా దాని మాట్లాడ్లేకపోయిన దానికి బాగా అర్థంమయిపోతుందంట దాని తిట్లు, దాని కోపం గూడ అర్థమయిపోత్ మంట
ఏంటి అప్పుడే చిన్నప్పుడే కోపం కూడా వోచ్చేది దానికి
ఇందేంటి దాని కోసం మళ్ళీ స్పెషల్ బోన్ పీక్కుంటది బొమ్మీ ఏం ఉంటది కదా అదెదో తెచ్ఛారా ఆ తొక్క చోట నుంచి అది అట్టుకెళ్ళిపోద్ది అట్టుకెళ్ళి ఇంటెనకాల ఏడతది మెట్లు కింద ఎడతది ఎక్కడ పడుతుందిగుర్తుండదది ఎళ్ళ ఆడుకొని ఆడుకొని అక్కడ వోదిలేసి వచ్చద్దే మా అమ్మ మళ్ళీ తుడిసినప్పుడు తీసుకొత్తదాన్ని దాన్ని ఎతకలేక సచ్చిపోతున్నాం అంట
హా హా మా దానికేమో బొమ్మె తను ఇల్లి బొమ్మ ఏదో ఉంది చిన్నదే అది పట్టుకొని ఆడుతా ఉంటది ఇంకా
టీ కప్ టీ కప్ వో రాత్రో ఫోటో పెట్టటింద మాయా అంత పచ్చ పీకే ఉన్నదన్నట్టుక్కున్న దాన్ని అంతు చూడాలన్నట్ట హా టెన్ మినిట్స్ ఐయిపోయిందండి టెన్ మినిట్స్ ఐయిపోయిందండి